ఆ చెప్పండి
ఏం చేస్తున్నారు మేడం
ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు
ఏం లేదండి చెప్పండి ఏం సంగతులు
ఏంటి మరి స్పెషల్ ఈరోజు
ఈ ముందు ఖాళినే ఉన్న నేనై తే హౌస్ వైఫ్ ని కాబట్టి ఇంట్లోనే ఉన్నా కాబట్టి ఖాళీగానే ఉన్నా ఏ పని లేదు ఇక తినడం ఇంట్లో పని చేయడం పిల్లోని చూడడం అదే నాది రొటీన్ లైఫ్ అన్నమాట ఇగా ఓ
అయిపోయినాయి అన్ని పనులు చేసుకోవడం
ఇంకా అయిపోలేదండి
అ మీకు ఇది తెలుసా మళ్ళీ లాక్ డౌన్ వస్తుందంట
అదంతా ఫేక్ అండి ఫేక్
అంటే ఎవరు ఏం పెంచరు కదా ఎందుకంటే మనకి ఏదైనా ఒకటి మళ్ళా వైరస్ వచ్చిందనుకో అందరికి వస్తదనేసి ఇ కరోనా లాగా ఆ మధ్యలో కూడా నిఫా వైరస్ అని వ వచ్చింది ఒకటి ఆ అవును నిఫా వైరస్ అని వచ్చింది ఒకటి ఆ ఇక్కడంటే ఆంధ్రాలో కొన్ని కేసెస్ అయినాయి తెలంగాణలో కూడా కొన్ని కేసు
ఏం వైరస్ అది ఏం వైరసు ప
ఆ
ఏమే ఏం సిమ్టమ్స్ ఏర్పడుతున్నాయి దానికి
సిమ్టమ్స్ అంటే కొంచెం ఎలర్జీ ఇంకా హెడేక్ అవ్వడం చెస్ట్ లో పెయిన్ రావడం అట్లాంటివి కంటిన్యూగా ఫీవర్ అంటే నైట్ కొందరికి ఇట్లు ఉంటది కదా మార్నింగ్ వచ్చి మళ్ళ నైట్ తగ్గిపొతది ఫివర్ అవును అట్లాంటి కూడా సిమ్టమ్స్
అవునా మరి పెడుతున్నారు అట్నా
అంటే అన్నారు లాక్ డౌన్ పెడతాం అనేసి కానీ ఏమైతుంది ఇంకా మరి
ఇందాకే న్యూస్ విన్నా అక్క మా డాడీ వింటుంటే న్యూస్ విన్నా ఇలాంటి సోషల్ మీడియా పూకారాస్ నమ్మకండి అని చెప్తున్నారు న్యూస్ లో
అది సోషల్ మీడియాలోనే చూశా నేను కూడా లాక్ డౌన్ వస్తది అనేసి ఆ
ఈ ఎంత ఫేకు గ్యాసు ఆ పెట్రోలు అ న్నే ఆ మంచిగానే వస్తాయ్ చేస్తాయ్ ఆ మనకు అమెరికాలో ఎవరు అంట ఒక వ్యక్తి దగ్గరికి పోతే ఆయన ఒప్పుకుంటే మనకు అన్నీ వస్ అంటే అన్ని ఏం ప్రాబ్లం లేదు అన్ని ఓకే అని చెప్తుండు ఆయన
అదే అదే కాని గ్యాస్ వల్ల చాలా ప్రాబ్లమ్ వస్తుంది కదా హాస్టల్ వాల్లకి హాస్టల్లో ఉండే వాళ్ళకి టిఫిన్స్ బెట్టట్లేదు ఆ ఓన్లీ రైస్ ఐటమ్సే పెడుతున్నారు మార్నింగ్ మార్నింగ్ అంతా రైస్ అంటే రైస్ ఐటమ్స్ ఇంక తినాలి అనిపియదుకదా
అవును
ఆ ఊరికే రైస్ ఐటమ్సే దినాలంటే బోర్ వస్తది ప్లసు అంతా మార్నింగ్ మనకి రైస్ అసలు తినాలనిపియదు
అవును టిఫిను బెట్టేది గద ఇంతక ముందు
బెట్టే వాళ్ళు కాకపోతే ఇబ్బుడు వెట్టట్లేదు అది గ్యాస్ వల్ల
అవునా మరి ఏం బెడుతున్నారు ఇప్పుడు రైసే. నా
ఆ రైసే పెడుతున్నారు
అయ్యో మళ్ళీ ఆఫ్టర్నూన్ అదే రైసా మళ్ళీ వండుతున్నారా
లేదు లేదు మళ్ళీ వండుతరు ఇగ రైస్ ఐటమ్స్ అంటే నార్మల్ వట్టి రైస్ జెయరు ఫ్రైడ్ రైస్ అయినా లేదంటే కిచిడి అయినా నా. టమాటో రైస్ అని లెమెన్ రైస్ అని ఇట్లా టైప్స్ తరు
అదెలే
హలో ఉన్నారా
ఆ ఉన్నా ఉన్నా
హలో
ఆ మేడమ్
ప్పండి
ఆ ఉన్నా మేడం వింటున్నా
అద అదే
కిచిడి ఒక రోజు వ టమాటా రైస్ ఒక రోజు అట్లా అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కరు అదేలేండి గ్యాస్ వల్లఇం
అవును గ్యాస్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు
ఊ అదున్నప్పుడు విలువగా వా వాడుకోలేరుఎవరు అదున్నప్పుడు
అవును దాని మీదనే వాట అంటే గ్యాస్ కి ఏంటంటే వాట మనం కొందరు నీళ్ళుకూడా దాంట్లోనే వెడ్. చేసుకుం
అవును
ఆ దాంట్లోనే వేడి జేసేసరికి గ్యాస్ బాగా అయిపోతదంట గ్యా దా వాటర్ కి
ఉ బాగా ఆవిరి గుంజుద్ది గదా మేడమ్
అ ఉ మ్
మ్ మేము మేము హీట్ వాటర్ జేయముగా నీ ఇగ అన్నం కర్రీ బిర్యానిఒక్కొక్కసారి బిర్యానీ లేట్ పట్టిద్ది అని కూడా మేము కట్టెల పోయ్యి మీదనే చేసుకుంటాం
అవునా అవును అంటే కట్టెల పొయి మీదనే చేసి ఉంటే టేస్టీగా ఉంటది. రుచి మంచిగా అనిపిస్తది. కాకపోతే అది చాలా అల్ అలవాటు లేని పని కాదా అల్ అలవాటు లేకుండా అయిపోయింది మనకి గ్యాస్ లో వచ్చినప్పటి నుంచి మనం ఓన్లీ అప్పాలు మాత్రమే కట్టెల పోయి మీద కాల్చుకుంటాం కదా మీరుఎట్లా? గ్యాస్ మీద కాలుస్తారా కట్టెలపోయ్య
రైస్ కుక్కర్ లో బియ్యం వేస్తా అక్క ఆ హీట్ వాటర్ హీటర్ లో పెడతా ఆ కర్రీ ఒకటే గ్యాస్ మీద నా పిల్లోనికి ఉగ్గు పాలు. గ్యాస్ మీద ఆ ఇగే మన అప్పాలు చేస్తే మాత్రం మా మమ్మీ కట్టలు పొయ్య మీద ము ముట్టిస్తంది కట్టలు పోయ్య మీం ఎన్నని చేస్తాం
అవును గ్యాస అసలు స్టవ్ గ్యాస్ మీద కన్నా మనం కట్టల ముయోపె కట్ ఇలా పొయి మీద అంకుంటేనే మాకు నకు టేస్ట్
అవును. అంటే డబ్బున గ్యాస్ అయిపోద్దన్న భయానికి కూడా మా మ మే అట్లా చేస్తది. ఇంతకు ముందు గ్యాస్ పొదుపు లేకుండా ఇప్పుడు గ్యాస్ రాట్లేదన్నా కూడా ఇట్ అట్లనే చేసి ఇదీ వస్తది అన్న కూడా అట్లనే చేసిద్ది కట్టల పొయ్య మీనే చేసిద్ది.
ఉహు
ఆమే ఇగా అంత ఇగా పొత్పు మనిషి అన్నమాట ఇగ అ అంతే చేసది. ఇప్పుడు ఏమంటుందన్ గ్యాస్ రేట్ పెరిగితే ఏం చేస్తాదే మమ్మి అంటే ఏముంది అన్నం రైస్ కుక్కర్ తీస్ త రైస్ కుక్కర్ లో ఫ్రీ కరెంటె కదా. రైస్ కుక్కర్ లో బియ్యం వేస్తా హౌస్
అవును అంటే ఇప్పుడు అవును కట్ ఉమ్ గ్యాస్ రేట్స్ పెంచేసరికి ఇండె స్టేల్ స్టవ్స్ అలాగే ఇంకా రైస్ కుక్కర్స్. ఇవి కొంచెం రేట్‌‌ ఎక్కువైనాయి అంటున్నారు.
అంటున్నారెందక్క ఏయినై అంటన్నారు.
అవును అ
ఆ కేజినార ఉడికేది రైస్ కుక్కరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కు వస్తది హైదరాబాద్ లో. ఇప్పుడు త్రీ థౌజండ్ ఎబొవ్ ఉందంట.
ఏదైనా వాళ్ళ కూడా ప్రాఫిట్ ఉండాలి కదా.
అంతేగా
కాకపోతే ఉండే నార్మల్ గా ఉండే అంతేనే ఉంచితే బాండు.
ఉమ్ వాళ్ళకి లాభం రావాలంటే ఇదే టైము.
అవును ఈ ఇంకా సోషల్ మీడియాలో అయితే సోషల్ మీడియాలోనయితే గోల్డ్, సిల్వర్ ఇవన్నీ తప్పుకుంటున్నాయి. ఇప్పుడు గ్యాస్ రేట్ ని పెంచుతున్నారు గ్యాస్ ని హైప్ చేస్తున్నారు.
గోల్డ్, సిల్వర్ ఎంతులో ఉంది రేటు?
ఆ గోల్డ్ ఏమో వన్ ఫిఫ్త్ ఒక్ ఆ లక్ష యాభై వేలు ఉన్నదంట.
అహ
అ
ఒక్క అది కూడా ఎక్కువ అక్క మనకి.
అవును మనం మెడిల్ క్లాస్ కి అవి కూడా ఎక్కువనే.
ననాప్పుడు అయిత క్క మ్యారేజ్ అప్పుడు ఫిఫ్టీ థౌజండే ఉంది తులం. అప్పుడు గొనాలంటేనే ఆ తులం అప్పుడు యాభై వేలు అంటేనే.
అప్పుడు కొ కున్న వాళ్ళే మంచిది కాకపోతే చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు జుసినావ ఎంత రె లేనేవ్
నాకు మా డాడి తాడు జేపిస్
రేట్ ఉన్నాది సిల్వర్ అయితే రెండు వేల. ఆహ్ అ రెండు వేల ఎనిమిది వందలు అయిందంట మూడు వేల రెండు వందె రెండు వేల ఎనిమిది వందలు.
వామ్మో నాకే నా అప్పుడైతే అక్క మ్యారేజ్ అయి. తన్అనంగా సెవెన్ హండ్రెడో ఎయిట్ హండ్రెడో ఉండేది.
అవునా ఇప్పుడు మస్తు రేట్లు అయినీ అసలు.
కానీ మెట్టెల్ జేయించుకుందాం అంటే రేటు పిచ్చి పిచ్చి గుందక్క
అవును మా మమ్మీ గూడా అనుకుంటుంది చేయిపించుకుందాం అనేసి అంటే ఇట్లా ఉంటాయ్ అంటావ్ కదా పాతవి పాతవి ఉం. టే దాంట్లో నుంచి కొంచెం చేసి తక్కువ చేస్తారు అనేషి
అహ్హ్.
ఉమ్మ్
సే అంతనే మల్ల మెట్టెల్ జేయండి.
అ అవునవును
డబ్బుల్ దీసుకోకుండా
ఆ....
ఉమ్ నాకు సైడ్ మెట్టెలు రెండు జతలున్నయ్ మ అసలు వెండి ఒకటి ఉంది అయితే ఆ సైడ్ డ్ మెట్టేసి అసలు మెట్టేసి చేయించుకొని వద్ ద్దమని జూత్తన మంచి రోజులల్లా మామమ్ మా మమ్మీ రాట్లేదు
అవునా అవును ఇవి నల్ల పూసలక్. లైనాల్ ఆ నల్ల పుసలకయినా లేదంటే మట్టెలు కొనుక్కోడానికి బంగారం కొనుక్కోడానికి మంచి రోజు చూసి కొనుకుంటారు
అవును మెట్టెలిప్పుడు తొడగాలంటే మెట్టెల్ చే చెపిచ్ క్కాలంటే ఎట్లంటే ఉపవాసం ఉం డీ దేవునికి దీపారదనజేస్కొని పసుపు రాస్కొని కాళ్ళకి.
అవును మళ్ళీ ఇంకా ఆ
ఆడుండి మెట్టెల్ జేయించ్ కొని ఆయన హౌస్లైన్ తొని పెట్టిచ్చుకొని ఇంటికొచ్చి ఒక్క పొద్ది ఇడవాలా.
అవును ఇంకా ఇది గుడ ఉంటాదికదా ఫస్ట్ ఇస్ ఆ పెళ్ళి ఐపోయినంక మళ్ళ ఫస్ట్ మట్టెలు ఆహ్ చేపిచ్చుకుంటే అప్పుడు సార బెట్టాలి అని బట్టలు బెట్టాలి అందరికి అనేసి. మిదాంట్లో ఉందా
ఆ ఉందక్క పెట్టింది మా మమ్మీ
ఆ అందిమాదాంట్లో గుడా అలా ఇంకా ఇం పన్ ఆ ఫ్రూట్స్ ఆ లడ్డూ ఇంక. కరియలూ లా ఇంకేంటి చకినాలు మాకు అవన్నీ జేస్తరూ. మాకుంది అ
ఎదుర్ అవునా
మా దాంట్లో పెళ్లయినప్పుడు గుడా నాఓ ఓకే.
ఆ